హ
నా అన్నవాయిస్ క్లియర్ గా ఉందాండి
ఆ అవునండి మీది మాది
ఉంది ఉంది క్లియర్గానే ఉంది
క్లియర్ గానే ఉందా మ్మ్ చెప్పండి
మహా అంటే మీరు ఎక్కువగా మ్మ్ ఏం చేస్తా ఉంటారు.
పొలం పనులకే పోతా ఉంటామండి. మా పని లేకున్నా వేరే పనికి పోతాం మా ఊర్లో రోజా ఉన్నాయి రోజలు బీకేది గడ్డి పీకేది
ఉహు మీ కాక అక్కడ అంటే ఎట్ల అవుతుంది టైం పాస్ అనేది అక్కడ మీరు పె వెళ్తారు కదా ఎంతక వెళ్తారు మీరు మార్నింగ్
అర్లీ మార్నింగ్ సిక్స్కి పోతాము వన్ కూ వస్తాము
హు
ఊ
సిక్స్ అంటే నాకు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది సిక్స్ నుండి వన్ వరకు
తప్పదు కదా అండి పోయినింటాము పనుకి
హు
చేయాల్సిందే పోయినళ్ళ నుండి పువ్వులు పీకడము ముల్లులు ఉంటాయి ముల్లులు గుచ్చుకుంటు టాయి
హు
హు
అట్లా పూల్ పీకే మీకు బాగా అక్కడ ఆ మీ కోరు వచ్చినోళ్ళు అందరు బాగా మాట్లాడుకుంటుంటారా
ఉ అంత బాగా కలిసి పోయి మాట్లాడుకుంటు
అంటే ఎక్కువగా ఏ విషయం గురించి మాట్లాడుకుంటారు మీరు అందరూ కలిస్తే అక్కడ
ఏదో ఒకట్టండి ఎవరు అమాయకులు ఉంటారు వాళ్ళని ఏదో ఒకటి అనేది
ఉహు
ఊ
అయితే మీ మీ మీలో కూడా కమెడియన్ ఉన్నారనమాట వేరే వాళ్ళని నవ్ నవ్వడం నవ్వించడం
ఉ ఊ
ఉఉహు అట్లా ఎవరైనా పర్సన్ ఉన్నారా మీ దాంట్లో
ఉన్నారండి చెవిటోల్లు ఉంటారు కదా వాళ్ళని ఏదో ఒకటి అనేది వాళ్ళ గురించి నవ్వేది
ఓకే ఓకే ఆహా
ఉహు
ఇంకా మీరేమన్నా నాన్ను అడగాలనుకున్నారా
మీరు టీ ఎట్లా పెడతారా చెప్తారా మేము పెట్టుకుంటాం అట్లా
ఉ
టీ టీ ఛాయ్
ఆ చాయి
ఛాయ్ పెట్టే విధానం
ఛాయ్ పెట్టే విధానామా యాక్చువలీ మనం ఓ రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట
ఆ చెప్పండి
మ్మ్ మొదటిదైతే నార్మల్ టీనే
హుం
కొద్దిగా మనము మ్మ్ పాలేసుకొని దానికి ఎన్ని పాలేస్తామో అన్ని నీళ్ళు వేయాలి.
హ్మ్
ఆ అంత అంతకంటే ఒక వన్ స్పూన్ షుగర్ తక్కువ వేయాలనమాట, అప్పుడు మనం టూ గ్లాస్ పాలు వేసుకున్నామంటే టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అప్పుడు త్రీ స్పూన్స్ చక్కర వేసుకొని ఒక చిన్న బెల్లం బెలం ముడకువే అల
హ
అండ్ కొంచెం అల్లం యాడ్ చేసుకోవాల
ఉమ్
అల్లం యాడ్ చేసుకొని ఒక చిన్న యాళ్లకి యాడ్ చేసుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టేస్తే హై ఫ్లేమ్ లో పెట్టి
హ
ఎట్ మినిట్స్ చాల హై ఫ్లేమ్ లో అయితే ఉడికే కొని ఇంక పడేసే తవాతే బాగుంటుంది టీ ఇది మన ఇంకొకటి మస్ చలాటి
హ
అలాంటి చేస్తారు ఆక్చు ఫస్ట్ అయితే మనము ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ టీ కావాల అనుకోండి
హ
టూ టూ అండ్ హాఫ్ వాటర్ వేసేసుకుంటాం వాడజ కొని అందులోకొక బిర్యానీ ఆకేసుకుంటాం.
హ్మ్ బిర్యానాక్ వేస్తార అట్లా ఓకే
ఆ టీలో మసాలా టీ లోకి ఇస్తారు. బిర్యాని ఆ కు ఒక రెండు లవంగాలు
హ్మ్
ఆ మనం అల్లము ఒక యాలకి ఇవన్నీ ఏ సేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడకబెడతాం
హ్మ్
అప్పుడు ఇంకొక వన్ మినిట్ కి మనం పాలేస్తాం అనంగా షుగర్ వేస్తాము అంటే షుగర్ ఎక్కువ ఉడికితే మళ్ళీ చాలా స్వీట్ అయిపోతుంది సో షు షుగర్ ఏసేసి కొద్దిగా బెల్లం ఏసేస్తాం బెల్లమేసేసి అది కొంచెం ఉడికిపోయేసరికి దానిలోపలికి పాలేసేసి మనము ఒకసారి అట్లా హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికిచ్చేసేసి వడేసుకుంటే బావుంటాది
హ్మ్
కోరు ఇంకో విధంగా కూడా టీ చేేసుకుంటారు అంటే ఫస్ట్ మనము ఆ షు ఆ మనం గిన్నెలోకి షుగర్ ఏస్తారు ప్పుడు మనం మనం షుగర్ కు వె వేయించితే పాకమైనట్టు అవుతుందది ఆ పా త్వమైనట్టే దానికి వాటర్ ఏసేసి కొంచెం కాఫీ పొడేసేసి ఉడకబెట్టేస్తాము షుగరు అట్లే అవ ఆ టీ పొడి షుగరు టీ పొడి వేసేసి ఉడక పెట్టేసి ఒక యాలక్ ఏస్తాము
హ్మ్
పాలేసేసుకొని తాగేస్తాం
ఊ హూ
ఇట్లా అంటే చేస్క్ ఎవరిచేస్ స్టైల్ లో వాళ్ళు చేస్ కుంటారు
ఊహూ
ఇప్పుడు కొంతమంది మసాలా టీ కూడా తాగుతారు ఎక్కువగా
మాకేం అవన్నీ తెలీవండి
ఆ మసాలా టీ అయితే చేస్తారు
మ్ హూ
ఉ బాగుంటుంది.
మీ ఇంట్లో మీరు ఇవి వెరై అన్ని చేస్తారా మసాలా చక్కర కరగచ్చచ్చసేటికి
ఆ నేనేం ఎప్పుడేం చెయలే అట్లేమి. చక్కర అయితే ఒకసారి కరిగించ నేనే చేసుకున్నా నా కొక్కదానికి బాగుంట టంది
ఊ హ
అయితే ఎప్పుడూ చేయలేదు. బట్ ట్రై చేయాలి ఒకసారి.
ట్రై చేసి మీరే సరేండి మరి మీ ఇంట్లో వాళ్ళకి ఇయొద్దండి ఫస్ట్ టైము.
అదేమంటే మసాలా అంటే మనకేం కారం, కారం ఉండదు.
ఊహా
అది కూడా స్వీట్ గా ఉంటది. బట్ ఈ బిర్యానీ ఆకు అనేది చాలా మంచిది అనమాట దాంట్లో ఫ్లేవర్స్ అన్ని వస్తాయి. మనకు ఏళకు వేసాక ఇంకా మసాలా కూడా అనిపేది ఎక్కడా ఊ బాగుంటుంది.
అవునా ఆ
ఇంకా
ఇంకా మీకు ఫేవరెట్ ఏమైన్నా ఉందా లడ్డూ. బూంది
అలా ఉంటే ఇష్టం. అంటే నేను నాకు ఇష్టం అంటే కొత్త కొత్త వంటలు. నేనే చేయాలి ఎవరి హెల్ప్ లేకుండా నేనే చేయాలి, మరి మధ్యలోకి వస్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది.
ఊ
ని నేనే చేయాలి ఆ బా వస్తుతి ఫస్ట్ అయితే నేను అయితే ట్రై చేయను, నేను తాగను. తినను ఏవైనా అంతే అంటే అంటే అది ఎంత బాగున్నా సరే నేనైతే టేస్ట్ చేయను. ఏమో నాకు నచ్చదు అట్లా. హ్మ్ ఎంత టేస్ట్ ఎట్టున ఉన్ని ఎట్లా నేనైతే టేస్ట్ చేయను వేరే వాళ్ళకి ఇస్తా.
హ్మ్ మీరు ఏవన్న స్వీట్ చేసి పెడతారా మీ ఇంట్లో వాళ్ళకి
ఆ ఆ స్వీట్ ఒక్కోసారి ఎత్తిపోతా అంటే ఒక్కోసారి బాగుంటాయి.
మామూల్గా వెయ్యండి
హ్మ్ చే ఒకసారి చేసా మా సైడ్ పూతిరేకలుని చేస్తాము. బట్ ఆ పూత్రరేకలు కాదు మామూలు మనము కాజాల అంటాము.
హ్మ్
సో మనము అంటే మైదాపిండి, గోధుమ పిండి, వేసేసుకొని,
హ్మ్
ఆ మైదాపిండి, గోధుమ పిండి, వేసేసుకొని మనము ఇది నాన్ పెట్టేసేసుకుంటాము
హ్మ్మ్
ఆ మనం సాల్ట్ ఏం వేస్కొము స్వీట్ కాబట్టి
చపాతి పిండి లాగా
ఆ
హమ్
నాన్ బట్టేసేసుకొని ఒకసేపు వదిలిపెడతాం ఒకటి టెన్ మనిట్స్లా అట్లా
హమ్
వదిలిపెట్టేసి మనం ఇప్పుడు మనం చిన్న చిన్న పొరీలు గట్లా చేసుకుంటాము అట్లా చేసు కని మనము ఇప్పుడు లైన్ పూరి ఎంత ఉంటందో ఇట్లా లైన్స్ లైన్స్ కట్ చేస్తాం మిడిల్లో మిడిల్ ఆఫ్ ద ఆకు లో కట్ చేసుకొని దన్నే ఒక చోటికి ఎంత ఒకటి ఒకటి పట్టుకొచ్చి ఇట్లా కొంచెం తిప్పేసి ఎడ్జెస్లో వెయిస్తతం వేయించేసి ఇంకొక సైడ్ మనం పాకం చేసుకోవాలి అదే చక్కెర ప్లస్ బెల్లం రెండు పాకంలు కూడా యూస్ చేస్తాం దానికి
హ
ఆ అట్లా చేసే కొని దాంట్లో ఇవి ఆద్దేసి తీస్తాము కు పెట్టుకూడదు అదే తీసేసి ఇంకా మనము తింటాం బాగుంటాయి
హ్మ్మ్ రవీంద రావు స్టోర్ చేసుకోవచ్చండి
తినచ్చ చవి కొట్టం డేస్ వరకు ఏం కావవేమి
ఉ
తన్నచ్చు మీ మీ రు ఎట్లా చేసుకుంటారు ఇంట్లోటి
మేం నార్మల్ గానే అండి నీళ్ళు పాలు కలిపి చక్కరే టీ పొడి వేసి సీ ఒక టెన్ టు ఎయిట్ మినిట్స్ టు టెన్ మినిట్స్ లోపల ఉడికించుకొని ఉమ్ తాగుతామండి అంతేను ఫస్ట్ పాలు టీ పొడి నీళ్లుు చక్కర అన్నీ కలిపిపెట్టుకొని ఉడికించుకోవాల
అవన్లెండి
చాల ఉడికించుకో చ్ కున్నా చాలు మేమే దో ఎవరఅన్న వస్ తేనె ఇలాచి అల్లం వేసేది మేమే అయితే డైలీ తినకూడదు అవి అన్
అవునా అలమెంబ అల్లం కేం కాదు డైలీతింటే
అల్లం ఎక్కువ తింటే అలసర్ వస్తదండి
ఆహా అంటే మనం వేసే ద్ కొద్దిగే కదా ఎంతేస్తం చెప్పండి టీ లోకి
ఎంతైనా రోజు రొంతు తింటే విషయం విషమే కదండి
కరెక్టే పా
ఉమ్ దానికోసమే తినేద్లేదు
అంటే మీరు మీ స్కూల్ డేస్ లో ఏవైనా చేసిన పనులు గుర్తున్నాయా ఏమైనా
ఉమ్ ఉం ఉ
స్కూల్ డేస్లో నా నార్మల్ స్కూల్ డేస్ కాదు చిన్నప్పుడు కూడా ఏదనా చేస్తున్నా మరి చిన్న అప్పుడు గుర్తుఉందా
నాద అండి
ఉమ్ నీది
ఏమి గుర్తుంటాయండి అట్లాంటివంటె
అంటే మీదే కాదు ఎవరితోైనా ఫ్రెండ్స్ తో ఒక మూమెంట్ ఇట్లా జరిగింది ఆ రోజు అనేది ఏదనా అట్లాంటివి ఏం లేవా గుర్తులేవా
ఉంహు
ఉమ్ ఓకే ఓకే అండి అంతే ఉమ్ అట్లాంటివేం లేవు
ఉహ
నాకైతే చాలా గుర్తున్నాయి అట్లాంటివి అంటే మేము ఒక సైడ్ ఇక్కడ మాకు కార్ వన్ ఉంది ఆ ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది అక్కడంతా మనకు పెద్ద పెద్ద మణకుప్పు ఉసికుప్పులు అట్లుంటాయి మన్నకుప్పులు అట్లు ఉంటాయి
హుమ్
సో అట్లుంటే ఒక రోజు మేము అదెక్కి కిందకి ట్యాంక్ దగ్గకి దిగేక్ పోయినాంమనమాట నేను ఒకబ్బాయి రెండు ఆ వెళ అయితే అక్కడేమో పచ్చి పాము వచ్చేసింది ఆ అబ్బయా ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు నాకు ఎకెక్కి రావడం లేదు పైక్ చూసి భయపడిపోయినా నేనేమే వాడి టీ షర్ట్ పట్టుకొని కిందికి లాగా వాన్నీ కిందికిేసి నేను అప్పుడు పైకిపోయినాను అంటే చూడు న నన్ను పిలుచుకోకుకుండా వెళ్ళిపోతున్నాడు ఫస్టే నేనేం కొద్దిగా ఎక్కేసి వాడిని ఇట్ల టీ షర్ట్ అంత కింద పడేసి నేనె ఎక్కేసి ఇంకా మరి వచ్చేసి ఇంక ఇద్దరు పరిగెతు కొంటే ఇంటి దగ్గరకు వచ్చేసినాము
హ
అట్లా అంటే సండేస్ లో నాట్లో అనే మూమెంట్స్ ఉంటాయి కదా చాలా ఆ అక్కడికి వెళ్తే ఎక్కువగా ఆడుకునే వాళ్ళం ఆ రోజు ఏ అది పామ్ వచ్చేసి భయపడిపోయినాం హుమ్ అస్లా అ మాటా ఓకే అండి సరే అండి ఉంటాము
ఆ సరే అండి